హలో బావున్నారా అండి
ఆ మంచిగానే ఉన్నామండి
అంతా బాగుందండి, అవునండి మీకు ఉగాది శుభాకాంక్షలండి, ఈరోజు ఉగాది పండుగ అం
థ్యాంక్ యూ మి కూడా సేమ్ టు యూ
అయ్యో అవునా అండి మీరు తెలుగు మీకు తెలుగు గట్టిగా రాదనుకుంటా కదండి మాతృభాష ఇంగ్లీష్షా అండి మీకు ఓ
లేదు మాది తెలుగే అండి
తెలుగులో మాట్లాడండి
తెలుగులోనే మాట్లాడతామండి చెప్పండి
చేస్తున్నారాండి ఏం తిన్నారు
ఏం లేదండి ఇప్పుడే మన గొర్రె కూర తిన్నామండి
గొర్రెకూర ఎట్లా చేస్తారండి
ఎట్లా చేస్తారంటే
గోరే అంటే ఓకే మేక్ మేక్ ఓక మేక్ కానీ తెలుసు మా
మేక మే మేక అంటే వేరేదండి గొర్ర అంటే వేరేదండి ఆ
ఓకే చెప్పండి చెప్పండి మీరు ఎలా చేస్తారో నేను చేస్ తాను మి ఆ తిన్న మండి మా నాకేమో మాంసం కూర చేయారన్నమాట మా ఇంట్లా, ఇంకా పప్పు భోజనము ఇంకా చారు సూపర్ చెసి రండి మా ఇంట్ల
ఆహా సూపర్ కదండి మంచిగా చేసిరండి
అవునండి, మీరు అసలు ఇంత తెలుగుదే తెలుగు మాతృభా మాతృభాష మీకే వచ్చు కదా అండి మొత్తం
అందుకనే సూపర్ ఏసీలు అంటాలి కదండి మీరు, మే మంచిగా ఏసీలుంటం మీరు సూపర్ ఏస
మంచి చేసిల్లు అంటారు కదండి అచ్చ్య తెలుగులో మాట్లాడుతున్నారు కదండి మీరు
తెలుగుళ్ళం కాబట్టి తెలుగు లే మాట్లాడతాం అండి
మేము తెలుగులమే గాని ఒక్కొక్కసారి వత్తయండి అట్లా అప్పుడప్పుడు మే
ఆహా అవునాండి
అవునండి మీకు ఈ విషయం తెలుసా అండి
ఏంటిదండి
రేపు ఆదివారం అంట్ ఎల్లుండి ఆదివారం అంట కదా
ఎల్లుండి గాదండి ఆవుల ఎల్లుండి ఏక్ సౌ
దేలేండి ఆ శుక్లవారం మీకు రంజాన్ తెల్స్ సా అండి రేపు రంజాన్ అంటా
ఆ అవునండి తెలుసా అండి
వ్వరు లేరండి మంచిగా మాకు సేమియాలు అవన్నీ మిస్ ఐతాన్నాం
అవునండి మీ మీ స్నేహితురాలు అన్నారు కదా తుర్కామెనే కదాండి
అవునండి తురుకామెనే గాని ఆమె మాకు పెట్టదండి ఆమెకే సరిపోవు
అవునా అండి
తుర్కామని ఎవరు చెప్పిరండి తుర్ కామేం కాదులేండి ఆమె మంచిగుంటదండి చాలా బాగుంటదండి
ఆ లేదండి ఆమె తురకామనే అని చెప్పిర్రు నాక్కూడా
ఉమ్ లేదు లేదు మీ మీకు చెప్పినా సంఘటన తప్పు అయ్యుండొచ్చు
అవునాండి అయితే నేను ఆమెనే కావచ్చు అని నేను అను
కాదు కాదులేండి మీర ఊహించు కున్నది వేరన్ అవునండి మీక్ మొక్కజొన్న కంకి తెల్ సా అండి మొక్కజొన్న కం
మొక్కజొన్న కంకి తెలవదండి పజ్ జొన్న కంకి తెలుసు
మేము కొనుకో నచ్చుకున్నాం అన్నమాట ఈరోజు మార్కెట్లో పోయి ఇరవై రూపాయలు పెట్టి కొన్నాం అండి అలా
హ అవునా
ఇరవై రూపాయలు లేంది మాకు ఇయ్యరు ఆ ఇంగ బాగానే ఉంటదండి మేము చేన్ల కాడ కాదు కదండి కొన్నది
మ్మ్ హ్మ్
ఒ కొన్న ఇంకా తిన తప్పదు కదండి డి మార్ట్ లల్లో షాపులల్లా తెచ్చినవి ఎట్లు ఉంటాయండి.
అ ఆ డీ మార్ట్ లల్లో షాపులల్లో తెచ్చినా కూడా అది కూడా పొలంకాడనే ఉంటదండి, అది ఏం డీమార్ట్ లో తయారు కాదండి.
అవును కెమికల్స్ వేస్తారు కదండి ఇప్పుడు మా స్నేహితురాలు అనుకోండి ఆమెనే పోయి పండిత్తది అన్నమాట మాకట్ ట్ల తెల్
ఓహో అవునా ఆమె సేహితురాలే గాని మరీ అంత మీ స్నేహితురాలు మంచిదేనా కాకపోతే కొంచెం ఇంగ్లీష్ లో ఏమో అంటారు అంటే ఇంగ్లీష్ లో తెలు ఆ ఓకే ఓకే కే మంచిది అయితే ఓకే అండి ఆ
ఆ అన్ అందరు మంచి వాళ్ళేనండి నాకు నా స్నేహితులు అందరూ మంచి పళ్ళే నేను మంచిదాన్నే
మీ స్నేహితులు మంచి వాళ్ళు అయితే మీరు కూడా మంచి వాళ్ళు అయితరు కదండి ఆటోమేటిక్ గా వాళ్ళతోనే స్నేహం జెస్తారు ఆ అందుకని వాళ్ళతోనే స్నేహ వాళ్ళతోనే స్నేహం చేస్తారు కాబట్టి మీరు కూడా మం మంచోళ్ళు అయితరు మీరు మాతోని స్నేహం జెస్ తరు కాబట్టి మీరు కూడా మంచోళ్ళే నై
ఆవునండి ఇప్పుడు మీరు మంచోలు కాదని ఎవరు అన్నారు అండి ఇప్పుడు
అంటే మీ స్నేహితురాలు అప్పుడప్పుడు కొందరు అంటరు కద అండి వాలు తొని ఏంది మాట్లాడేది అని అట్లా అంటరు కదా
మ్ అవునండి మా స్నేహితురాలు వల్ల మా స్నేహితుడు వాళ్ళ వల్ల వాళ్ళ స్నేహి డు అంట మాట్లాడతలేడంటా అండి నాకు చెప్పింది. ఆమె బాధ పడుతుందండి. చూసి కూడా అంటే దేకుతలేడు, దేకట్లేడు ఏమో అంటుంది. పాపం బాధ పడుతుందండి.
ఆహా ఎందుకు దేకట్లేడో మీరే అడిగకపోఇంరా
నేను అడిగిన గాని ఆమె ఆమె ఇంగా
అవి ఏదో ఒక విషయం వల్లనే కదా
ఆమె ఇంటికెళ్ళి ఈ రోజు ఇంటికి పోయిందండి చెప్తా రేపు ఇంటికి వచ్చి హాస్టల్ కి వచ్చినంక అడుగుతడలేండి ఇట్లా ఏమైంది మీ స్నేహితుడికి నీకు సంగట్
అవునా ఇంటికి వెళ్ళికి ఎందుకు వెళ్ళిందండి
పండగ కదండి ఉగాది కదండి వెళ్ళి వచ్చినా ఆమెకు పోయింది చ చదువు మేము చదువుకుంటున్నామండి
మీరు చదువుకుంటలు ఓకే అండి మీరు ఎక్కడ ఉంటారని అని అడిగిన
పట్నం అండి మీకు తెలుసా అండి
ఆ తెలుసా అండి పట్నం అంటే ఒక పట్నాం కి ఒక ఊరు పేర్
ఆహ్ అవునండి మీరు ఎక్కడ ఉంటార ఆయ కండి అది అవన్నీ అవన్నీ మా కూడా తెల్వదండి అవునన్ మాకు తెలవద్ కద మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వచ్చిరా అన్ లైక్ చార్మినార్ అలాంటిది. మీరు ఎప్పుడైనా
ఆహ్ ఆ వచ్చేసామండి చాలా సార్లే వచ్చేసాం
తిరిగి రండి
ఆ తిరిగినం తిరిగినాం ఆ ఇప్పుడు ఏం చేస్తారండి మీరు
ఉమ్ మా స్నేహి
మీరు ఏం చేస్తారారండి ఇప్పుడు
ఇరలు
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు. హలో హలో
వినిపిస్తలేవు
ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నా
చ ఛాయ్ తాగుతున్నా అంటున్నా మీరేం చేస్తున్నారు
మేము ఏం లేదండి ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాం.
ఆ ఊర్లలో అట్లా తిరిగితే మంచిదేనే అండి పద్ధతి ఆ
అంటే మంచి వాళ్ళతో తిరిగితే మంచిదే అంటారండి. మంచం మంచ
మీరు గుడికి పోతారా
ఆ పోతం
అయ మీరు గుర్ పోతారంండి పంచాంగం పంచాంగం చెప్తారంట మీరు రాశి ఏదో మీరు రాశి బట్టి మీరు ఏమైతుది ఈ సంవత్సరం అని చెప్తారంట ఫలితాలు రాశి ఫలాలు రాశి ఫ ఎమంటారు వినిపిస్తలేదా అండి మీకు ఆ వినిపిస్తలేదా అండి మీకు